భయబడ్డారా అండి
ఎందుకండి
అంటే లేపుతనో లేపనో నిన్నసలు ఆ యాపే ఓపెన్ చేయలే అండి
నీకే
మళ్ళీ టక్కున యాప్ లాకి వచ్చిన మరి యాప్ ఓపెన్ చేయ ముందు తి మీరే చేసిర్రు
సబ్మిట్ అవ్వ న ఒత్తేలోపు యాప్ లనే ఉంటరు కదా అని చెప్పేసి నేను కూడా చేసిన అండి
ఎమో మా చెల్లె చపాతి కాలుస్తుందండి
ఈరోజు టాపిక్ ఏంటిదండి
అత్తమ్మ ఒచ్చింది మాట్లాడోచి
మీకు ఇష్టం వచ్చిన టాపిక్
మ్ చపాతి మంచొచి ఆయిల్ పెట్టి కాల్ ఉంది మ్
మా డాడ్ అనుకో చీపురు కట్ట తిక్కుండు కొడుతడా ఏంది ఊడుస్తు ఏం లే ఊడుస్తు తుండు మా డాడీ
మీరు పని చేయాల్సింది మీ పౌదని ఎపిసో అమ్మో భయపడ్డా అచ్చ్ ఒకసారి ఇటు రా ఇట్లా సడన్ గా చూడు ఆ పైన ఇట్లా నిలబడ్డాడు ఒక ఆయనే ఇంటి ఇల్లు పైకి ఎక్కి నిలబడ్డాడు ఇట్లా నిలబడ్డారు ఇట్లా కాళ్ళు చాపి ఇట్లా నిలబడు త్ సూచి భయపడ్
ఆ హా
ఎందుకు వస్తున్నాయ్ అండి తిన్నం అండి నిద్రే ఫుల్ వస్తుందండి
ఈ ఒక్క కాల్ మాట్లాడేసి ఇంకొక కాల్ చేస్తే ఎన్ని కాల్స్ అయితాయండి మీ టాస్కులు
నాకింకా త్రీ ఉన్నాయండి ఓకే టు టూ ఉన్నాయండి టూ రేపు ఫినిష్ చేయొచ్చు అనుకుంటున్నా
అహ
మీరండి
ఫినిష్ చేయాలి కదా చూస్తూ చూస్తూ ఎయిట్ అయిపోయినాయండి మంచిగనె
ఆ నాది కూడా ఒక రోజు అట్లనే అయిపోయిందండి
ఈజీగా అనిపించింది ఇయ్యాల కొంచెం ఎక్కువనే గడిచిపోయిందిలెండి కదా
లెవ్వు అయి తెలువో అనిపిస్తది అట్లా నేను కూడా ఫస్ట్ డే అట్లనే అనుకున్నాను
డాడీ ఇయ్యాల ఒక ఫోన్ మాట్లాడతావా నాతోని ఒక కాల్ మాట్లాడతావా నాతోని మాట్లాడవా మా డాడీని అడుగుతున్న ఫోన్ మాట్లాడవా ఒకటి అని
పది నిమిషాలు అంటే ఐదు నిమిషాల కట్ చెత్తారు కావచ్చు
ఉమ్ నేనెవరి
ఎందుకు ఏమైంది
నాతోటోక కార్య కాల్ మాట్లాడొచ్చు కదా అంటే నేన్ ఎవరితోన్ మాట్లాడ నాకు మాట్లాడ్నిక్ రాదు అన్
అ హా
మామమ్మ అయితే మంచి ఇంట్రెస్ట్ చూపిత్తది కార్య కాల్ పైన
మ్
మ్ నేన్ మాట్లాడ్త నేన్ మాట్లాడ్త అంటది మా మమ్మీ మాటల్లోనే వచ్చింది ఏం మాట్లాడాలే నువ్వు చెప్పలె పెద్దొదిన తీసుకుంది కొంచం ఎవర్ శ్రావణి మా మర్దలికి అంట చెప్పాలి కొంచెం పొవా కంట మామమ్మి చెప్తుంది
ఇప్పుడా
అ ఇప్పుడే ప్రజెంట్ ఇప్పుడేనంట మీర్ రాగలుగుతార అక్కడ నుంచి ఒకవేళ వ
ఒస్తరా వొస్తాది చపాతి కాలుస్తుంది
ఎన్ని చపాతీలు ఉన్నయ్ మేడం
ఎన్ని చపాతిలు ఉన్నాయ్ అచ్చు ఎన్ని చపాతీలైనయ్ ఇంక మూడు ఉన్నాయండి పొవాకు కావాలన్ ఆటికి ఇది కాల్చినంక కాల్చినంక ఒస్తమండి త్రీ ఉన్నయ్ ఇంకా
ఇంక త్రీ ఉన్నయా వామ్
అవి పేలం సక్కగాల్వద్ అండి కాలదు
సక్కగాల్చుడు కాదు మి చెల్లెకే రావు రొ ట్టెలు కాల్చుడు ఫస్టు
అది పొయ్యి లేదండి పొయ్యి పెద్దగ రాదు
లేదు లేదు మీ చెల్లెకె కాలువరాదు ఫస్ట్ ఆమెకి కాల్చుడ్ నేర్పిచిందె నే రోజు నేన్ అమ్మాయ్ నేర్పి చింది
ఒకసారి ఐతే కదు మాది చెల్లె టేస్ట్ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తాగుతారు అట్ల ఉంటయ్ పిస్కేది నేర్పిచ్చిందే నేనండి
లేదు లేదు ఒకసారి అమె ఫోన్ ఆమె దగ్గర పెట్టండి అని నేనడుగు
ఓకే అడగండి దగ్గర్నె ఉన్నం
మేడం మిన్ అసలు మీరొట్టే ఎవరు చెపిచ్చిర్ చెప్పండి
ఎవరు బ్రో శ్రావణి నేర్పిచిందంట అండి
ఆ నేనే నేర్ ర్పిచ్చిన రెండు సార్లు రొన్ మొత్తం నెన్ చేస్తుట్టే చూసి నేర్చుకుందామె
చూస్ నేర్చుకుందాం లేదండి నాకు శ్రావనే నేర్పిచ్చిందని చెప్
లేద్ లేదు
నేనే పిస్కుడ్ నేర్ పిచ్చిన్న కాల్చుడ్ నేర్పిచ్న అయినా కాల్తలెవ్ అవి పోయ్యి ప్రాబ్లం
త ఊ మా ఇంట్ల మిర్చిలకెగపడ్డరండి బండిలకెళ్లి మిర్చిల్ తీ చురుం కూరిట్ల కూసున్నడు తింటనే ఉన్నడు ఇయాల తెచ్చిండంట మా బామర్ ర్ధి కతము తింటనే ఉన్నరందరు మాక్ అక్కడ మా తమ్ముడే తెచ్చి మా బామ్మర్ది తిన్నక్కడ
హ్మ్ ఏడండి ఒక్కటే తినొచ్చు తినండి
ఆ
ఒక్కటే దిన్నరేమో తినన్
ఏమ్ ఓదండి నాక్ చాలు
రెప్ మనం వెల్ తే అధర్ కార్డ్ దామేది గూడ మన దగ్గర్ నే ఉంది గదా
ఓచిన్ టప్పుడ్ రాధికో కుంట వోదామ్ కదా హ్మ్
నువ్ అనద మూడో ఒక్ దాన్
అరే అట్లోద్దనే గాద నిన్ మానైమనం ఎసుకున్నాం మామ్ మద్ అమక్ వేడదాం అనే గా మళ్ళ మనదాట్లే ఎందుకేశింది ఇట్లే ఇప్పంచి ఇట్ల ఏకు హ
అచ్చలే రేపు మేడం ఓస్తదిస్
ఆ ఆ
హ్మ్
ఏంతవరకు ఒచ్ నయ్ చపాతుల్ కొంచెమ్ కరుకు అట కొంచెం భుత్ కంట
ఏ రేపొద్దు నే కాల్ జేషీ
అబ్బా ఆన్
మర్ హే హియేద్ ఏట్ల ఏప్పాలి
ఆహా హ్ చూద్దాం తేరే రేపడ్ ముచ్చట రేపు
ఓకే ఏ బస్సు కేయితే బస్సు కెల్ దామని ఆ ఇంకండి
రొట్టెలయిపోలే ఇమ్
ఉహ్ లేదండి ఇంకా ఓ ఒక్కటేశిర్ ఇంక రొంనుంన్నాయ్
ఇంకా టూ ఉంక పద్ నిమ్ షాల్ వడతాయి గావచ్ ఆ రోం కి
ఔనండి
ఇయాల బిబి జోడ్ ఓస్త లేదాండి బిబీజోడి
ఓస్తదన్ ఎందుక్ రాద్
ఇదే నాల్ గంటల్ ఫోన్లు హ్మ్ బిబిజోడ్ ఓస్తలే
చుదండి ఫోట్లు తీస్ ఇక రమ్మంటారా అండి ఓద్దంటర
ఆ
ఆ
ఏంటిదండి అరదమైత్ లేదు
కరమ్ మంటారండి ఓద్దాంటరా
ఏం ఓద్దండి ఇదే లాస్ట్ చు కాల్ లీవాల ఇపుడ్ ఏ ఇదో ఒక్క ఫై కల్స్ కైనయ్ ఇపుడ్ కి రేపయిన మాట్లాడ్ కోచ్ మా ఇంట్లోలోల్ ఓర్ తలేదు పైసల్ స్
అయియెహో మరే వాళ్ళగుడా కాంప్లిట్ జేయపెర్ ఆ
సాయకిలు వ ఇంకా రొన్ నిమ్షాలైతే అయిపోతది.
సరే ఉంట్ నాండి ఓకే అండి కరకు కాల్చిందంట. అచ్చు కరి కు ఆల్చిర్రా పొగాకు కాల్చి దుద్ద ప చ్చిదుందా
కాల్సిందే కొంచెం బుతుకంతా తీసుకరమ్మని చెప్పు
ఆ ఓకే అండి. ఇంకా అండి రేపు రెడీగున్నండి. అవునా అట్ల గూడా లే అసలేం అర్థమైతలే హ్మ్
ఆ
అ అయిపోలా ఎవరండీ రేపు తత్కాల ఇంగు ఎప్పుడు బావ పెళ్లయింది లేదండి ఇంకొకరొట్టుంది.
తింటున్నరా చేస్తున్నా
లేదండి కాలుస్తుంది ఒక రొట్టె లాస్ట్ రొట్టె
ఇగ మా అన్న మొత్తం మిర్చి దిన్నా మొఖం పైన కవరిస్
అయ్యో
అవి జూడు కండ్లల్లా విసిరేసిండు మొఖం పైన
కారం అనిపిచ్ ఇనమ్ది ఏసితది
ఆ
మరి అప్పుడే చెయ్యపోయికండి ఆమె ప్పుడో యాప్ ఇన్స్టాల్ జేసి
కదా నేను చెప్పిన రోజు చెప్తానుంటి ఇప్పుడు దాకా నొక ఒక కాళీ చేసిన మంచిగా ఒక కాల్ ఏత్తమ్ అంటే నాకు టైం లేదు ఇవాళ ఇప్పుడు అని అన్నాడు మంచిగా ఇప్పుడు నాకంటే ముందుగా నిలిచ
అవును మీకు మొన్న మొన్న వొచ్చిందే నా దెల్సి ఒక టట్టిస్తుందడి మొ మొత్తం ఫినిష్ చేసినంకనే మనీ ఫిఫ్టీ డేస్క్ వొస్తాయండి.
హ్మ్ ఓకే అండి ఇంతటితో స
ఓకే అండి సమాప్తం